హయ్ సిస్టర్ ఎలా ఉన్నార్
బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు?
ఆ బాగున్నాం. ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ఇప్పుడే కాలేజ్కెల్లి వచ్చినా.
అవునా.
మీరేం చేస్తున్నరు.
నేను ఏమి చేస్తా లేను ఇప్పుడే మార్కెట్ పోయి వచ్చి మాట్లాడ్తున్న.
అవునా ఇంత ఎండకి మార్కెట్ ఎందుకండి ఈవినింగ్ వెల్
ఆ కొంచెం షాపింగ్ ఉండే అందుకే అది చేసుకుందాం అని పోయినా
అవునా అండి ఎలా జరుపుకున్నారు మరి రంజాన్
ఆ బాగుంది. ఆ అయిపో పోయింది. అయినయండి మంచిగనే అయినై ఈరో ఈసారి
ఆహా షాపింగ్ చేసారా మరి
ఆ షాపింగ్ చేసాను అందర్ వచ్చి కాలు బాగానే ఉండే
ఏం చేసిన అండి మరి రంజాన్ రోజు మాతోని షేర్ చేసుకోండి మరి మాకు మమల్ని విలువలేదు కదండి మీరు
ఉన్నా కదా
ఉమ్ బవునండి
ఉమ్ చన్ బిర్యానీ అండిందిం మెము కుర్మ అండిందం
ఫీటీ చేసుకుంటారా అండి పండుగ రోజు
ఏమంత ఫ మబా శివఖర్
ఆ అవునా అండి
అలా చేసుకున్నాం అందరూ వచ్చింగ మా ఇంటికి మేము కూడా వెళ్ళినం మా అమ్మ వాళ్ళ దగ్గరకి
ఉమ్ అండి
అం
ఇ జరిగిందండి మరి ఫెస్టివల్ అంతా
డింది
ఇంకా అన్ని మర చుట్టాలు ఉన్నారా అయిపోయారా
ఆ వెళ్ళలిపోయిడి అందారు
అవునండి దగ్గర బంధువులు అంటే మీకు చుట్టలు వచ్చిన వాళ్ళంతా
దూరం ఉంటే కూడా వస్తారు అన్నట్టు పండుగ రోజు
అవునండి అందరు కలిసి పడుగ తీసుకుంటారు
ఆ టస్ందం జైం తిన్నారు మీరు
అవునండి క్యాబేజీ అండి ఇవాళ్ళ మా హాస్టల్లో కలి
అమ్మ
మీరేం తిన్నారండి మరి
నను ఈ రోజు కార్డ్ అనం తిన్నా పెరుగు అన్నం తిన్నా ఆహ్ హు
అవును ఎందుకండి మరి కర్రీస్ తినలేను
ఆ ఈరో
అర్ధం అవలేదండి
ఎందుకో తినబుద్ధి కాలే అందుకోసమే ఇగ ఆ ఎండ కూడా బాగా కొందు కదా
అవునా ఉమ్ అదే అండి
చెప్పాలి మీరు ఏం చేస్తున్నారు మీ ఫ్రె వాళ్ళు బాగున్నారా
మార్నింగ్ ఆ అందరు బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు మ
ఆ అందరు బాగానే ఉన్నాం
అవునా అండి ఏం చేశారండి మరి లంచ్
అ
లంచ్ ఏం చేశారండి మరి మీరు
లంచు అంటే ఇగ పెరుగున్నమే తిన్నా ఈరోజు
ఉహూ అంతేనా అండి
లంచ్ మమ్మీ ఏమో వండింది చికెన్ అనుకుంటా హలో ఆ నాకు తినబుద్ధి కాలేదండి దుకే మీ వాయిస్ బ్రేక్
చికెన్ తిన్నారా ఆ అవునా అండి
హు
ఇంకా అండి మీ ఫేవరెట్ కర్రీ ఏమండి మరీ
నా ఫేవరెట్ కర్రీ అయితే
అవునా ఇ కోవ ఎ ఫేవెట్
ఏమీ ఫేవర్ కాదు కానీ ఎక్కువతాం
అయ్యో అవునాం నాన్ వెజ్ ఎక్కువ
ఉ ఎక్ మాల్ నీకేం ఇష్టం ఎక్కువ
నాకా అండి ఎక్కువగా నేను నాన్ వెజే అండి చికెన్ ఇష్టం అండి
అవున ఇదం నైట్ ఏం ఉంటది మీ హాస్టల్ లో
అర్థం కాలేదండి ఏమన్నారు
నైట్ డిన్నర్ ఏముంటది అండి అంటాను
ఇక ఏం పెడతారు అండి అలా తెలీదుగా పోయినప్పుడే చూడడం అండి
అవునా ఉమ్.. బయటైతే అనం పోతారా సండే రోజుల్లో అయినా
ఎండలు ఉన్నాయి కదండి ఇప్పుడైతే ఎటుఎల్లలేదు రాసుకోవడం హాస్టల్లోనే ఉండడం అయితుందండి డైలీ
అయ్యో కొంచెం ఫ్రీగా పెరిగిదా బయట అంతా
ఆ అవునండి ఇలా ఈవినింగ్ టైంలో వెళ్తామండి అట్లా పార్క్కి కానీ బయటికి కానీ చిన్నగా వెళ్ళిసి వస్తామండి మరి ఎక్కువ బయటికి వెళ్ళమండి మేము అవునండి
ఎండలు బాగున్నాయి కదా
అవునండి ఎండలు బాగున్నాయి ఎండలలో మనం ఇలాంటి జాగ్రత్త ఎలా తీసుకోవాలండి మీకేమైన తెలుసా అండి
అదే
వినిపియట్లేదండి వాయిస్
అసలెల
అర్ధం కాలేదండి
ఉలు వేసుకుంటా నేను ఇంట్లోనే ఉం జనాప్ప అంతా ఏమి తెలిదు
అవునండి అదే బెట్ ఉంటదండి. ఎక్కువ బయటికి వెళ్ళకూడా
ఆ కానీ పని పని ఉన్నప్పుడు వెళ్ళాలి కాని. అంతా వెళ్లొద్దు కూడా
ఉమ్ తప్పకుండిగా వెళ్లాల్సి వస్తది కదండీ.
ఊ ఆది వర్షం వస్తుందా మీ సైడు,
ఇటు లేదండి, వాతావరణం కూడా బాగా వేడిగా ఉందండి. వానలు ఏం పడతలేవు.
ఉమ్
అవునండి.
ఈ రోజు కొంచెం మాకు వాయిస్ ఉంది
ఆ మీ మీ మీరున్న ప్రదేశంలో ఎట్లున్నదండి మరి వాతావరణం ఎండ ఉందా మరి నార్మల్గానే ఉందా
నార్మల్గానే ఐతే నార్మల్ అయింది కొంచెం గాడుపూ వస్తుంది బయటనే కూర్చున్నాం మేము కూడా
అవునండి
మ్మ్
ఆ ఎండలకి ఎక్కువగా బయటికి వెళ్ళకండి ఏమైనా వర్కులు ఉంటే కూడా
అవునండి కానీ ఇగ చేయి చేసుకోవాలి కదా అ ఎమర్జెన్సీలో పోవాల్సింది వస్తది ఎప్పుడెప్పుడు మ్మ్ కానీ ఎక్కువ వెళ్ళను ఈ రోజు వెళ్ళినా
అవునండి
ఆ
వెళ్ళరా అండి మీరు ఎక్కువ బయటికి మరి
ఆ వెళ్ళను ఏమి ఆ అంటే పనులు మ్మ్ అదని మ్మ్ ని
అవునండి నార్మల్ వెళ్లి వెళ్ళారా అండీ మరి
అ వెళ్ళ
అవునండి ఇంకా అండి మరి ఏం చేస్తున్నావు
ఖాళీగానే ఉన్నాం మా మమ్మీ చేసుకుంటుంది
మ్మ్ వినిపియట్లేదండి మీ వాయిస్ నాకు
నేను ఖాళీగానే ఉన్నా మా మమ్మీ ఏమో డ్రెస్ కుడుతుంది
అవునండి మీ మీకు వచ్చా అండి మరి ఇట్లా కుట్టడం లాంటి. టి
అది కాని నాది నాన్న నేనే కుట్టుకుంట అప్పుడప్పుడు ఎక్కువ రాదు
అవునండి
మ్మ్
అవునవును అట్లా మనం మనది మనం గుట్టుకోవడమే బెటర్ అండి ఇప్పుడు బయట అన్ని ప్రైజెస్
అయితే బాగున్నాయా అవునండి.
తీసుకునేలా లేవుగదండి.
అవునండి. మమ్మే కుడ్తది.
అవునండి మీది మమ్మీ మమ్మీ కుట్టుకుంటదా కుడుత అండి.
ఆ మాది మీ మమ్మీ కుట్టేది పిన్ని వాళ్ళై అమ్మమ్మ వాళ్ళయి. ఫ్రెండ్స్ వాళ్ళై. ఈ గిరాకి తిగ కుడ్తది.
అవునండి. ఇంకా అండి మరి మీరు కూడా పర్ఫెక్ట్ గా మమ్మీలాగానేే కుడతారా అండి.
అంటే మమ్మీది కుడ్తా నేను నాది కుట్టుకుంటా కాని ఇగ బయట వాళ్ళది ఇప్పుడు కుట్ట ఇప్పటి దాక అయితే కుట్టలేను.
అదే అండి ఇంట్లో వాళ్ళ అంటే ఏమైన. మళ్ళా బయటి వాళ్ళు కొంచెం ఫీల్ అయితారు కదా అండి. అవునండి.
అండి అందరు బాగున్నారా మరి.
ఆ బాగున్నారండి ఇంట్లో వాళ్ళందరం మేము కూడా బాగున్నాం మీరు బాగున్నారండి మరి ఇంట్
ఆ అందరు బాగున్నార్.
హుమ్
అందరు మా ఇంట్లో కూడా బాగున్నారు. థాంక్యూ నా టెన్ ఫైనే.
ఆ ఓకే అండి. బాయ్ అండి